హలో హ నేను పడక ఉంది రేపు
ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి మీర ఎలా ఉన్నారు
హుమ్ బాంటున్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నా ఏది ఏం తన్నారండి
ఆ నేను ఈ రోజు అన్నం ఎగ్ కర్రీ తిన్నానండి
ఓకే అవునా ఆ ఓకే
హెల్త్ అంతా మంచిగా ఉందా మీకు వెదర్ బాగాలే కొంది ఇప్పుడు
అవునండి అవునండి అంటే రైైని సీజన్ లాగా ఉంది కొద్దిలైట్గా హు బా బాగుందండి అంటే ఇంగ ఎక్కడికి వెళ్ళ లేదు కదా జస్ట్ ఇం ఇక్కడే ఉండడం ఇక్కడే స్పెండ్ చేయడం అంతా అంతే తప్ప ఇంక ఏం లేదండి మీరండి మీ మీ హెల్త్ ఎలా ఉంది
ఆ అండి బాగుందండి అంటే వర్షంలో ఈవినింగ్ కొంచెం తగ్జాము
ఓకే
కొళ్డ్ వచ్చిందండి అంతే పర్లేదు
అయ్యొ చూసుకోవాలి కదండి
ఏం లేదండి ఊరికే అలానే తడవాలనిపించి ఇంకా ఫ్రెండ్స్ అంతా తడిచామండి
ఓకే ఓకే
ఆ చాన తర్వాత వచ్చింది కాండి వర్షం సో లైట్గ అలా ఈ రోజు వెదర్ చాలా బాగుండేయండి
అవున
ఆ మీకు ఎలా ఉండే అండి వేదర్ బానే ఉందా
ఆ నేను అంటే మాకు అంత ఏం లేదండి ఇక్కడ నిను ఉండేది వేరే కాడ కదా
హ
మాకు అట్లా ఏం లేదండి జస్ట్ నార్మల్గానే ఉంది
ఒకే
ఉమ్ ఎలా ఉందండి మీకు ఎలా ఎలా జరిగింది ఈ రోజు కాలేజ్
హు మ్ ఈరోజు నార్మల్ ఉండే అండి అంత స్పెషల్ ఏం లేదు
ఓకే
ఆ కొంచెం చాలా బోర్ కొట్టిందండి ఈ రోజు క్లాసెస్ అంతా
ఎందుకండి
ఫుల్ నిద్దరండి అంతా ఫుల్ థియరీ క్లాసెస్సే ఉన్నాయి
ఓకే
ఆ కొంచెం ప్రాబ్లమాటిక్ అలాంటివి ఏమీ లేదు ఫుల్ థియరీ క్లాసెస్సే ఉన్నాయి
ఓకే
ఆ ఇంకా ఈ రో ఇంకా ఈ రోజు అయితే క్లాస్ లో స్టాంత్ ఎం అంత రాలేదండి
ఆహా
ఒక్క హండ్రెడ్ కి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చారేమో అంతే
బ్బో ఆ అవును మా కూడా అంతే అండి అంటే మా కలేజ్ ల కూడా చాలా మంది ఆప్సెంట్ అయిపోయారు అసలు ఇంకా మా మేడంళకి క్లాస్ చెప్పాలన్న ఇంట్రెస్ట్ పోయింది ఫ్రీ ఫ్రీ వదిలేసారు
ఓకే ఓకే
ఆ
లారండీమ్ మాకు అది కూడా లే అండి మాకు కొంచెం తీసుకున్న ఫల్ ఫకల్టీ అంతా ఐసీ లు కొంచెం అలా ఇంట్ల వాళ్ళ సిసి అలా ఉన్నారండి
ఉ సిట్టా అండి మీ కాలేజు
చానా సిట్టు అండి అటెండెన్స్ లో దీంట్లో అయితే కాంప్రమైజ్మే ఉండదు ఇంకా ఈ రోజు అయితే ఎంత రిక్వెస్ట్ చేసుకున్నాం అండి కొంచెం ఫ్రీ వదలండి ఎవరు స్ట్రెంత్ లే కదా అని చెప్తే లేదు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉస్ ఉన్నాయి పోర్షన్స్ కంప్లీట్ చేయాలి అవ్వదు అవ్వదు అని చెప్పితే అంది ఇంకేం మాకి అసిస్ంట్ సిఏ ఎలా పెడతారా అండి కంటిన్యూస్ అసిస్ంట్స్ అని
ఓకే ఓకే
ఆ ఎగ్జు ఎన్ టమ్ ముందు పెడతారు మిడ్ టమ్ తరువాత ఎ టమ్ ముందు మిడిల్ లో ఒకటి పెడుతారండీ ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి ఏ పోర్షన్స్ కంప్లీట్ చేయాలి అంటారు
ఉ ఎలా ఉందండి మీ కాలేజ్ అంటే మీ ఫెస్టివల్స్ బాగానే ఇస్తారా
ఆ అండి చాలా బాగా చేస్తారండి ఫెస్టివల్స్ అయితే బట్ మార్కెట్ కొన్నే కొన్ని కాదండి వన్ టూ అటెండ్ చేస్తాం అంతే అండి చెప్పాలంటే
ఓకే ఓకే
ఇంకా చెప్పు అంటే కాలేజీ లో ఇనోవేషన్స్ అంటే ఇప్పుడు కాంపిటీషన్స్ ఉంటాయి చూడండి వర్క్ షాప్స్
ఆ అవును
కోడింగ్ స్కిల్స్ ఎక్స్ప్లోర్ చేసుకోవడము మళ్ళీ క్విజ్ డిబేటు ఇలాంటివన్నీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి
ఆహా
ఆ వాళ్ళకి ఇప్పుడు గ్రూప్ ఆ ఇప్పుడు రీసెంట్ కు ప్రాజెక్ట్ చేయడము నేషనల్ లెవెల్ వరకు వెళ్ళడం అని చెప్పి స్మార్టింగ్ ఇన్ ఇండియా హ్యాక్ అకౌంట్ అని చెప్పి ఒకటి అయ్యిందండి
ఐ రీసెంట్ గానా
హా అండి రీసెంట్ కు ఇంకా ఎప్పుడు వన్ వన్ మంత టూ మంత్స్ బ్యాక్ అండి
ఆహా ఓకే
లో ఆకు ఆల్ అంటే మా కాలేజ్ ని ఇంకా టూ కాలేజ్ టూత్ టీమ్స్ నేషనల్ కి సెలెక్ట్ అయ్యాయి
ఓకే
దాంట్లో మా క్లాస్ ది ఇంకా ఒకటి అయ్యిండే ఇంకా మా జు ఉన్యస్నింకో
ఓకే అన్
ఫోర్ అబ్బాయిచ్ ఉండాలి ఒక అమ్మాయి కంపల్సరీ ఫీమేల్ క్యాండిడేట్ ఉండాలి
అది ఏంది ఇట్లా రోలు
అది ఏమో అండి వాళ్ళ పోర్టల్ని ఇంకా కండక్ట్ చేసేవాళ్ళు అలా కంపల్సరీ పెట్టారు అంటే దానవు ఆ ఇంటెన్షన్ ఏమంటే ఇద్దరు కాంట్రిబ్యూషన్ ఉండాలి ఈక్వల్ కు ఆ టైప్ లో ఉంటుందండి
ఓకే ఓకే
ఒక అబ్బాయిలే అబ్బాయిలే కాకుండా అమ్మాయిలే కాకుండా ఇద్దరు కలిసి చేయాలి ఇప్పుడు కొత్త ఐడియాస్ ఉంటాయి గ అండి గర్ల్స్ పర్స్పెక్టివ్ వేరే ఉంటాయి బాయ్స్ పర్స్పెక్టివ్ ఉంటాయి కండి ఒపీనియన్ షేర్ చేసుకోవడం
ద మేబీ దాని బేస్ పైన ఏమో అలా పెట్టారండి ఒక్కగా ఫీమేల్ క్యాండిడేట్ అయినా మ్యాండేటరీ ఉండాలా అట్లీస్ట్ అని
హాయ్ అబ్బో
అలా ఏమో అండి ఆపోట్ అంటే క్రైటీరియా అలా ఉండే అండి దానికి
ఆహా
ఇంకా మా క్లాస్ ని ఇంకా ఫోర్ అబ్బాయిలు ఒక అమ్మాయి సెలెక్ట్ ఒక గ్రూప్ ఉంటారు వాళ్ళు వాళ్ళు అగ్రికల్చర్ బేస్ పైన చేస్తారండి ఒక ప్రాజెక్ట్
ఆ
అది ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక ల్యాండ్ నార్మల్ ఒక ల్యాండ్ ఫోటోను లేకుంటే రియల్ ల్యాండ్ను
ఆ అవునవును
పట్టి నువ్వు ఆ సాఫ్ట్వేర్ కి అప్లోడ్ చేస్తే బేస్డ్ ఆన్ ల్యాండ్ ఏవ క్రాప్స్ మంచగు రావచ్చు
ఆ ఓకే
ఇప్పుడు రెడ్ రెడ్ రెడ్ మన్ ఉంటే దానికి ఏవ మంచిగా వస్తాయి దాంట్లో నీరు న్యూట్రిషన్స్ ఎంత టైప్ ఎ ఎంత పర్సెంటేజ్ ఉ ఉంది ఉన్నాయి
ఓపో అంటే ఏమైన ప్రైజెస్ ఏమైన ఇస్తారం అండి మీ కాలేజీ లో
ఆ కాలేజ్ ఇంకా ఆ అంత అంటే ఇది నేషనల్ లెవెల్ గా ఉంది
ఓకే ఓకే
ఇంకా జస్ట్ ఆపర్చునిటీ ఇవ్వడమే అండి
ఓహో
ఇప్పుడు విన్ అయితే వాళ్ళకి నేషనల్ లో పార్టిసిపేట్ చేసింది విన్ అయి అక్కడ వన్ వన్ లాక్ వరకు ప్రైజ్ మనీ ఉంది ఈవెన్ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చాయండి ఒక ఫైవ్ ఫైవ్ కె ఏమో వచ్చాయి ఒక్కొక్కరికి
ఓకే
మళ్ళీ కాలేజ్ కనీ ఇంకా ఇంకా ఐటి కాన్పూర్ క వెళ్ళడానికి ఫ్రీ టికెట్స్ ఫ్లైట్ లో వెళ్లో ఫ్లైట్ అవైలబుల్ చేపిచ్చారు
ఓహో
షెల్టర్ ఫుడ్ మళ్ళీ అక్కడ కొన్ని ప్లేసెస్ ఎగ్జిబిషన్ టైప్ ఉండడం ఆంత ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉ కాలేజీ సై ఇంక పెట్టారు
ఫ్యాకల్టీస్ చాలా అదే ఉన్నాయండి
మ మాకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది ఇచ్చలంటే చాలా సపోర్ట్ చేస్తారండి వాళ్ళు కాలేజ్ సైట్ ఇంకా టెక్నికల్ గ్రౌండ్స్ లో ఇప్పుడు కూడా వీక్లీ ఒక డే ఉంటుందండి వెడ్నెస్ డే అని చెప్పి లాస్ట్ టూ అవరు యూనివర్సిటీ వైట్ త్రీ అవర్స్ ఉంది మా కాలేజ్ లో నార్మల్ కు ఈ రోజ అయితే అయితే మోర్ దెన్ ఫైవ్ టు సిక్స్ ప్రమోషన్స్ వచ్చాయండి రేపు ఈవెంట్స్ కి
ఆ
అది ఫస్ట్ అయితే నార్మల్ కు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరి ఇంట్రెస్ట్ తింటే వాళ్ళు జాయిన్ అవ్వాలని అంటుండ్రి ఇప్పుడు వస్తా వస్తా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయిందండి ఇప్పుడు చాలా ఉంటుంది కదా ఏ యూజ్ చేసు కొన్నీ మంచిగా డెవలప్ చేస్తున్రూ ఆ ఇంకా దానీ వల్ల ఇంకా ఇంకా ఒక్కొక్క ఒక్కొక్క ఈవెంట్ కి ఒక్కొక్కటి ఈవెంట్ కి రిజిస్టర్ ఫీజు ఇప్పుడుప్పుడు బిల్డ్ చేస్తున్నారండి ఒక ఈవెంట్ స్టార్టింగ్ టు హండ్రెడ్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ మిడల్ లో పెడుతున్నారు రజిస్ట్రేషన్ ఫీస్ ఉ అయినా చనాపర్చని వన్ లాక్ వరకు ప్రైజ్ మనీ ఉందండి ఇప్పుడు ఒక ఈవెంట్స్ కి
ఆహా
చానా లైకిలా
అంటే మీ కా అంటే మీ కాలేజ్ వల్లేతే ఈవెంట్స్ ఇస్తారా లేకపోతే
ఆ లేదండి అట్లే కాల్ కాలేజ్ అది ట్వంటీ పర్సెంట్ ఉంటే ఎక్స్టర్నల్స్ ది ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటుందండి. ఇప్పుడ్ ఎలా అ టే ఇప్పుడ్ మీర్ ఒక కంపెనీ ఒక కంపెనీ ఉంటారు మీరు నడుప్తూ ఉంటారు.
అవును.
ప్రాబ్లమ్స్ వచ్చింటర్ ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటరు మీ సాఫ్ట్వేర్లో
అవును
దాన్ని మీర్ ఒక కాలేజ్కి తీస్కొస్తరు.
ఓకే అంటే అక్కడ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్
ఆ ఆ ఇప్పుడ్ మీరొక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తర్ నా కు నేన్ ఒక కాలేజ్ నడుపుతున్నా అంటే నాకొక ప్రాబ్లం స్టేట్మెంట్స్ ఇస్తర్
అవును
ఒక్క నిమిషం.
ఆ పర్లే పర్లే వాటర్ ఏం త తాగండి.
ఆ ఒక ఆపర్చునిటీ ఇప్పుడు మీరు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నాకు చెప్తారండి.
ఆ అండి ఇప్పుడ్ ఓకే ఓకే
మ్
ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీర్ నాక్ చెప్తారు.
ఓకే
ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి ఎగ్జాక్టు మా రిక్వైర్మెంట్స్ ప్రకారం మీరేమైనా సొల్యూషన్ తీసుకొస్తే మీకింత అమౌంట్ అని ఇస్తాము అని చెప్తానండి వాళ్ళు అంటే ఇంత అమౌంట్ అని మీక్ ఇస్తామున్ అలా డీల్ చేస్కుంటారు ఫర్ ఎగ్జాంపుల్కి
ఆహా
ఒక్కసారి డీల్కి నీకి ఒక టెన్ కే ప్రైజ్ మన్ ఇస్తాం అంటే వాళ్ళక్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ట్రిబల్ మోర్ దెన్ దాన్ టైం వస్తుంకా అండి
అవునవునవును.
సరే నేన్ నీక్ నిక్ సాల్వ్ చేసి ఇచ్చేసానంటే ఇంకా మీక్ లైఫ్ లాంగ్ అది ఎళ్తు ఉంటుంది చేంజ్ చేస్కో వచ్చు రిక్వైర్మెంట్సు
అవును
అలా కంపెనీస్ ప్రాబ్లమ్స్ కాలేజ్కి తీస్కొస్తాయండి. కాలేజెస్ ఇంకా స్టూడెంట్స్కి అదొక కాంపిటీషన్ లాగా వర్క్ షాప్ లాగా అలా ఎక్స్ప్లోర్ చేస్తారు.
ఓహో జస్ట్ ఒక అంటే బ్రీఫ్
ఆ అప్పుడు వాళ్ళకి టెక్నికల్ ఉంటుంది ఇక్కడ ఇవ ఆపర్చునిటీస్ ఉంటాయి వాళ్ళ స్కిల్స్ని ఎక్స్ప్లోర్ చేయచ్చు.
ఓహో పో నైస్ అండి.
ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ చేస్తారు కొందరికి టైం దొరక కదు.
అవునవును అది కరెక్టే
మళ్ళీ ఓడి అన్ చెప్తారు బట్ అది ఎప్పుడొస్తుందో చెప్పలేమండి. హ ఏంటి అలా పర్లేదు నడుస్తున్నయి అపటం అపార్ట్ అకాడమిక్సు ఇవంతా మంచిగనే ఉన్నాయండి మా కాలేజ్లో
అవునా ఓకే ఓకే ఇంకేనైతే ఓకేనా సరే అయితే బాయ్ అం
బాయ్ అండి